అండి ఇంతకు ముందు కాల్ కట్ అయిపోయింది సిగ్నల్స్ ప్రాబ్లమ్ అనుకున్
అవునండి సిగ్నల్ ప్రాబ్లం అండి ఓకేనండి
ఏమనుకోదండి
హ్మ్మ్
ఆ
ఇంకా ఏదో విషయాలు చెబతున్నారు బాగున్నండి
అదే క ఏదైనా చెప్పండి అండ్ అదే కాకుండా ఇరోజు చే కదండి సో చాలా బాగా సెలబ్రేట్ చేస్ కున్నాం వాలా ఆడ అంటే లేడీస్ గురించి గొప్పతనాన్న గురించి చెప్త ంటే చాలా గర్వంగా అనిపించిందండి నాకైతే
ఆ మంచిదండి అవునండి అది నిజమేనండి ఇలాగా సమాజంలో ఆ ఈ విధంగా అంటే మహిళల్ని చైతన్యవంతం చేయడం అనేది ఎంతో అవసరం అండి
ఉమ్ మీరు ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే ఏదో ఒక రెండు వాక్యాలు చెప్పండి
ఆ ప్రస్తుతమైన రంగాలలో ఆడవారికి అన్ని రంగాలలోా సముచితమైన స్థానం కల్పించాలండి ఆ అలాగే ఆ వారికి అన్నింటిలో అవకాశాలను ఇప్పించాలి మనం వేటిలో వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడ అలాగే నిరోధించకూడదు వాళ్ళకి టాలెంట్ ఎలా ఉన్నా స సరే వాళ్ళని మనం ప్రోత్సహించాలి ఆ య ఇక్కడ ఉద్యోగాలు చేయాలన్నా మనం వారి ఈ అవకాశం ఇవ్వాలి
అండి థ్యాంక్ యూ అండి మా గురించి ఇంత అవగాహనగా మాట్లాడినందుక్
ఏందండి హలో
అవునండి ఇ ఈ రోజు మనం కొత్త టాపిక్ గురించి మాట్లాడబతున్నాం అండి
ఈ రోజు నేత ద గురించి చాలా ఆసక్తికరమైన విషయం గురు గురించి నేనండి
ఆ ఓకేనండి ఇది ఎంతో అభిన అభినందించాల్సిన విషయం అండి ఆ వినపడుతుందిండి బాగా వినపడుతుందిండి మీకు మీకు హలో ఆ వినపడుతుందండి
మీరెందుకు కాముగా ఉన్నారండి
కా గా లేదండి మాట్లాడుతున్నాను
సైలెంట్ అయిపోతే బాగుండదండి
హలో
హలో వినిపిస్తుందా లేదా అండి
ఆ వినపడుతుందండి మీకు వినపడుతుంది
మీకు రం సార్ అంట అయిపోయిారండి మలో
మధ్యలో సైలెంట్ అయిపోలేదండి అదే అదే వాయిస్ అది రావట్లేదు ఇప్పుడు వినపడుతుందా అండి అవునండి అవునండి
ఏదో చెప్పాలనేసి అన్నారు నేనైతే ఈ రోజు ఒక ఆసక్తికరమైన విషయం గురించి చదివానండి డి అది మీకు చెప్పాలని కాల్ చేసాను
హహా అదే ఆ అ దేని గురించి అంచండి
దేని గురించి అంటే అది మానవ మానవ పరిణామం గురించి చెప్పాలనుకుంటున్నానండి మీకు
అంటే మీరు మాట్లాడుతున్న హ్యూమన్ ఎవాల్యషన్ కృష్ణ
అవునండి
ఓకే చెప్పండి ఆ ఓకే అదేనండి మానవ పరిణామం చాలా ఆసక్తికరమైన విషయము మనుషలు ఎలా పుట్ట పట్టారు ఎలా అభివృద్ధి చెందారు అనే ప్రశ్నలకు ఇది సమాధానం ఇస్తుంది
అవును అవును చా చాలా మంది మనుషులు కదా ఖాని సహ మ కోట్ల సంవత్సరాల పరిణామాల ప్రక్రియ ద్వారా చె
ఆ అవును నిజమే అండి దీన్ని ఎవల్ ఏవియేషన్ ఎవల్యూషన్ అంటారండి నిజమేనండి దీన్ని ఎవల్యూషన్ అంటారండి
పరిణామం అంటే ఏమిటో
ఆ పరిణామం అంటే జీవులు కాలక్రమే నా పరిణామం అంటే జీవులు కాలక్రమేన మార్పులు చెందుతూ అభివృద్ధి చెందడం అండి
అంటే ఒక జీవి రూపం శరీర నిర్మాణం జీవన్ వినిపిస్తుందండి
ఆ వినపడుతుందండి
అంటే జీవి నిర్మాణం
హ
జీవి న నిర్మాణం జీవినా జీవన విధా క్రమంక
అవునండి అవునండి ఈ సిద్ధాంతాన్ని ప్రముఖ శాస్త్రవేత్త చార్ల్స్ డార్విన్ ప్రతిపాదించాడండి
ఆ అతను నాచురల్ సెక్షన్ అనే సిద్ధాంతాన్ని కూడా చెప్
ఆ అంటే ప్రకృతిలో బలమైన జీవులు మాత్రం మాత్రమే బ్రతికి అభివృద్ధి చెందుతాయి అని ఈ సిద్ధాంతం చెప్తుందండి
అవునా అండి మనుషులు పరిణామం గురించి తెలుసుకోవాలంటే ముందుగా భూమిపై జీవం ఎలా ప్రారంభమైందో తెలుసుకోవాలి
అవునండి శాస్త చిస్త్రవేత్తల ప్రకారం భూమి సుమారు నాలుగు పాయింట్ ఐదు బిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందంటండి
అవునా మొదట భూమిపై జీవం లేదు
తరువాత సముద్ర చిత్రాలలో సూక్ష్మజీవులు ఏర్పాటదయి కదండి
ఆ సూక్ష్మ జీవులు క్రమంగా అభివృద్ధి చెంది వివిధ జీవులుగా మారాయి అంటే ప్రైమేట్ అలాంటివి
మనుషులు ఆ ఈ ప్ర్లైమేట్స్ అనే జంతువుల కుటుంబానికి చెందినవారండి
ప్రైమేట్స్ అంటే కోతులు లంగూర్లు గోరెల్లాలు గొరలాలు వంట జంతువులా
మ మనుషులు చాలా పోలికలు కూడా ఉంటాయండి మనుషులకి
ఆ అయితే ఒక ఉదాహరణ చెప్తానుంటే చేతుల నిర్మాణం గాని కళ నిర్మాణం గాని మెదట అభివృద్ధి గాని మానవ పరిణామ దశలు గాని ఇలాంటివన్నీ ఉదాహరణగా ఉండొచ్చు
అవునండి ముఖ్యమైన దశలు ఏవంటే ఆస్ట్రోలోఫిథికసు హోమయో పబలిసు హోమో కరెక్టర్స్ నీయాడాస్ హోమోసఫీ పి ఎన్ సి ఆ అవ్వండి
ఓహో ఇలాంటివి ఉంటాయి అయితే సుమారు నలభై లక్షల సంవత్సరాల క్రితం జీవించింది
అవును మీరు రెండు కాళ్ళపై నడవగలిగారండి
హ కానీవారి మెదట్ పరిమాణం
వీరు అడవుల్లో ఎక్కువ జీవించే వారు కదా అప్పట్లో అలా ఉండేదండి వాళ్ళ నిర్మాణం
ఓ తర్వాత హోమో హ్యాబిల్స్ వచ్చింది కదా
ఏందండి
అదేనండి తర్వాత హోమోహాబిలిట్స్ వచ్చింది అం
అంబీర్ దీని హ్యాండీ మ్యాన్ అని అంటారండి
ఓ ఓకే ఓకే హ్యాండిమ్యాన్ అనేస్ అంటారా ఎందుకంటే వీరి సాధనాలు తయారు
ఆ ఇది మానవ అభివృద్ధిలో ఒక ముఖ్యమైన దశ అండి.
హ ఓకేనండి తర్వాత అండి చెప్పండి
తర్వాత హోమో అరెక్టస్ వచ్చింది ఆ వీరు పూర్తిగా నె ట్టారుగా నడిచే వారు
ఓహొ అవునా వీరు అగ్ని ఉపయోగించడం నేర్చుకున్నారు కదా
ఆ అవునండి అగ్ని ఉపయోగించడం వల్ల ఆహారం పండు పోవడం సాధ్యమైంది చాలా ఆహార పదార్థాల రుచిగా తినడం వాటి పరి పరిణామక్రం అలా మొదలైందండి
ఓకే తర్వాత ఈ మానవ జాతి అనేది వచ్చిందను
ఆ అవునండి వీరు చ చాలా బలమైన వారు వీరు సమాజ సహ సమాజంగా జీవించేవారు వీరు మరణించిన వారిని పుట్ చేసే సంప్రదాయం కూడా కలిగి ఉన్నారండి
ఓహో అప్పట్లోనే అలా ఉన్నారయితే
అవునండి
ఓకే అండి ఇంకా అండి
చివరగా హోమోసెపియన్సీ వచ్చిందండి ఇది ఆ అవునండి హోమోసెఫియన్సీ సుమారు మూడు లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడ్డారు
అవునా వీరిమెదడు చాలా అభివృద్ధి చెందింది కదా మానవ మెదడు అభివృద్ధి
అవునండి మానవ పరిణామంలో ముఖ్యమైన విషయం మెదడు అభివృద్దెనండి
హు మెదటి అభివృద్ధి వల్ల భాష ఆలోచన స సృజనాత్మకత అభివృద్ధి చెందాయి కదా భాష అభివృద్ధి ఎలా జరిగిం
ఆ మనుషులు మాట్లాడే సామర్థ్యం కూడా పరిణామం వల్ల వచ్చిందే
భాష వల్ల మనుషులు జ్ఞానాన్ని పంచుకోవడం ప్రారంభించు
అవునండి ఇది నాగరికత అభివృద్ధికి సహాయపడిందండ్ డి
మ్ హు తర్వాత మనుషులు వ్యవసాయం కూడా ప్రారంభించారు కదా అప్పుడు వ్యవసాయం వల్లే కదా ధాన్యాలు అవన్నీ పండించారు కదండి
ఆ అవునండి ఏందండి ఏం చెప్పారండి
అదే గ్రామాలు పట్టణాలు ఏర్పడ్డాయి అనేసం
ఆ అవునండి తర్వాత రాజ్యాలు సంస్కృ స్కృతులు అభివృద్ధి చెందయండి
ఓకే శాస్త్ర విజ్ఞానం కూడా పెరిగిందనుకో కుంటా కదండి మాన పరిణామం వల్ల శాస్త్రం అభివృద్ధి చెందింది క
అవుడి మనుషులు చె క్రం అగ్ని వ్యవసా సాయం యంత్రాలు అభివృద్ధి చేశారండి
మ్ హు ఆధునిక యుగం నుండి ఇప్పుడు మనం మన టెక్నాలజీ
హు అవునండి కంప్యూటర్లు ఇం టర్నెట్టు అంతరిక్ష పరిశోధనలు జరుగుతున్నాయండి
ఇవన్నీ మానవ పరిణామం వల్లే సాధ్యమవు
అవునండి మానవ పరిణామం అనేది కొన్ని కోట్ల సంవత్సరాల ప్రక్రియ
ఉహు చిన్న జీవుల నుంచి ఆధునిక మనుషుల వరకు పెద్ద మార్పులు జరిగాయండి అసలు నిజం చెప్పాలంటె చాన ఆశ్చర్యంగా అన్
అవునండి ఇది ప్రకృతి యొక్క అద్భుతమైన ప్రయాణం అని చెప్పోచ్చండి
హు మనుషులు ప్రకృతిని గౌరవించి భూమిని కూడ కాపాడాలండి అప్పుడే ప్రతి ఒక్కటి సక్సెస్ఫుల్ గా ఉంటుందండి నాకు తెలిసి మీరేమన్
అవునండి ఆ మనుషుల పరిణామక్రమం అంటె ఇప్పుడున్న ఇప్పుడు టెక్నాలజీ పరంగా చాల ఎదిగారు అలాగే ఎంతో అభివృద్ధి జరిగిన పట్టణాలు ఆ దేశాల అభివృద్ధి
అవునండి ఇప్పుడు ఈ టేక్ క్నాలజీకి అసలు ఈ టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందంటె అసలు ఎక్స్పెక్ట్ చేయలెనం డెవలప్ అయింది ఆ టెక్నాలజీ అలన్ డెవలప్ అవ్వడం వల్ల మనుషులు కూడ కొంచెం బద్దకిస్తున్నారు అనిపిస్తుంది నాకైతె
అవునండి బద్దకిస్ బద్దకిస్తున్నారని చెప్ ప్పోచ్చు తర్వాత దీన్ని ఎఫిషియంట్ గ యూస్ చేసుకుంటున్నారని కూడ చెప్పచ్చండి
ఆ అదేనండి మనుషులు అప్పట్లో చాన ఏమో చాన ఆరోగ్యంగా వాళ్ళు స్వచ్ఛమైనగా ఉనీ ప్రతి ఒక్కటి కల్తీగా అనిపిస్
అవునండి కల్ కల్తీలైతె జరుగుతున్నాయి మనం ఏంచె చేయలేం గ
మ్మ్ అందుకే మీరు గుడ కొంచెం జాగ్రత్తగా ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అన్
ఓకేనండి ఓకె థ్యాంక్ యూ అండి ఇవాళ ఈ టాపిక్తో ముగిద్దాం అండి
ఆ థ్యాంక్ యూ బాయ్